హలో హలో వినిపిస్తుందండి హలో నా వాయిస్ వినపడుతుందా హలో
హలో
హలో వినిపిస్తుంది వినిపిస్తుంది నా వాయిస్ వినిపిస్తుందా నీకి
లేదు చిన్నగా వినిపిస్తుంది
అవునా ఇప్పుడండి
ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి
అవునా నేను గట్టిగా మాట్లాడుతున్నానండి
చాలా చిన్నగా వినిపిస్తుందండి
అవునా ఇప్పుడు
ఆ పర్లేదు కొంచెం
అవునా ఎలా ఉన్నారండి
బాగున్నానండి మీర ఎలా ఉన్నారండి
నేను బాగున్నానండి ఏం చేస్తున్నారు ఆ తిన్నామండి మీరు
హా తిన్నానండి
ఎమ్ తిన్నారండి
పప్పు అన్నం తిన్నానండి మీరేం తిన్నారండి.
నేను రోటీ అలాగే ఇంకా ఏమి ఆ గీ రైస్ రోటీ గీ రైసు చెట్నీ అలాగే పెరుగన్నం అండి
ఎమ్ స్పెషల్ అండి అన్ని తిన్నారు
ఎమ్ లేదండి ఊరికే చేసినాము తినాలనిపించి అన్ని చేసుకొని తిన్నామండి.
ఓ అవునా ఏం చేస్తున్నారండి
ఎమ్ లేదండి ఇప్పుడే తిన్నాం కదా ఏదైనా అట్ల మూవీ చూద్దామా అని టీవీ ఆన్ చేసుకొన్ ఉన్నానండి మీరండి
నేను కొత్తగా ఏమన్నా మూవీస్ వచ్చాయా అని వెతుకుతున్నానండి చూద్దామని.
ఓ అవునా మూ మూవీస్ వెతుకుతన్నారా నేను అంతే అండి మూవీస్ చూద్దామా అని చూస్తాన్నాను.
అవునా అండి రీసెంట్ గా ఏమన్నా కొత్తగా మూవీస్ చూసారాండి.
రీసెంట్ గా అవునండి ఒక మూవీ చూసాను.
ఏ మూవీ అండి
త్ లవ్ అని ఒక మూవీ ఉందండి
ఓహో ఏ లాంగ్వేజ్ అండి
ఆ సరీ
లాంగ్వేజ్
లాంగ్వేజ్ అది యాక్చువలీ తమిళ్ మూవీ కానీ అమ్ తెలుగులో కూడా రిలీజ్ అయిందండి మూవీ రుల్స్ లో అంటే మూవీ రూల్స్ వెబ్సైట్ లో వస్తుంది అది.
ఓహో అవునా అండి
ఆ దాంట్లో చూసానండి మీరు చూసారాండి ఏవైనా. బాగుంది అండి సూపర్ ఉందండి మూవీ అయితే చాలా మంచి కంటెంటు. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందండి అసలు.
అవునా దేని గురించండి మూవీ
అంటే దాంట్లో మిక్స్ అప్ అండి ఎమోషన్స్ ఉంది ఫ ఫ్రెండ్షిప్పు ఎమోషన్ అలాగే ఫ్యామిలీ అలాగే లవ్ త్రీను మిక్స్ అండి దాంట్లో.
నేను కొత్తగా తెలుగు మూవీస్ చూశానండి.
అవునా ఏదండి
ఆ మెగాస్టార్ చిరంజీవి చూసారా అండి మనశంకర వరప్రసాద్.
ఆ అవునవునండి కరెక్ట్ కరెక్ట్ చూసానండి నేను కూడా చూసాను ఆ మూవీ చూసాను. బాంది కదండి అది గని
ఆ అవునండి చాలా బాగుంది
ఆ మీకి ఇష్టమా అండి చిరంజీవి గారంటే
అవునండి మేమ్ మెగా ఫ్యామిలీ
ఓ అవునండి ఓ మెగా ఫ్యామిలీ ఫ్యాన్సా అండి మీరు. ఓ అట్లంటారయితే
ఇప్పుడు జియో హాట్ స్టర్ లో కూడా వస్తాది ఇంగా ఫ్రీగా
అవునా
ఆ అవునండి చాలా రోజులైంది
జియో హాట్ స్టార్ లో వస్తుందా ఫ్రీగా
ఆ అవునండి
అవునా నాకు తెలిదండి నాకి అలా దీంట్లో వస్తాయో ఫ్రీగా అని.
మేము జియో హాట్స్టార్ కి సబ్స్క్రిప్షన్ అండి. ఆ అందుకు వచ్చింది చూసాము ఆ ఉందండి
ఓ అందుకే చూసారా అయితే
హ్మ్
టీవీలో చూడరా అండి మీరు
అంటే మాది వైఫై అండి
ఓకే
టీవీలో వస్తాయి జియో జియో హాట్ స్టార్ టీవీ కి కనెక్ట్
ఓ టీవీకి కూడా కనెక్ట్ చేస్తారా ఓ టీవీ లోనే చూస్ చూస్తారా కనెక్ట్ చేసుకొనీ ఏవీ చూడలేదా అండి మూవీస్ ఐతే
ఇంకా కొత్తగా ఏమీ చూడలేదండి
పాతవి అండి
పాతవి ఏం లేదండి షోస్ చూస్తున్నాం అంతే కొత్తగా ఇప్పుడు ఆ డ్యాన్స్ షోస్ వస్తున్నాయి కొత్తగా
ఓ అవునా అండి ఏ షోస్ చూస్తారండి మీరు
ఢీ చూస్తానండి నేను
ఓ ఢీ ఓకే నేను అప్పుడు చూస్తా అంటే అండి కానీ ఇప్పుడు చూడను
తర్వాత ఇప్పుడు కొత్తగా నిహారిక ఈవెంట్ ఆ
ఆట ఓకే జీ తెలుగులో వస్తుంది కదాఅండి ఓకె ఓకే మీరది చూస్తారా అయితే
మీరు
నేను ఎక్కువ మూవీసే చూస్తానండి షో కన్నా ఎక్కువ ఇప్పుడు చాలా వరకు అవునండి చాలా వరకు అన్ని వెతుకుతాంటాను ఎక్కడ ఉన్నాయి ఏమో పాత మూవీస్ కూడా వెతుకుతానండి చూసేకి
నేను ఎక్కువ మూవీస్ చూడనండి మూవీస్ చూస్తే నిద్ర వస్సాది
అవునా ఏమండి అట్లా
అంతే షోస్ అయితే ఇంట్రెస్ట్ గా ఉంటుంది
ఓ అట్ల అంటారా నాకైతే ప్చ్ మూవీస్ అన్ని టైం పాస్ చేసేది నేను మూవీస్ తోనే ఎక్కువ
ఇన్ని రోజులంతా బిగ్ బాస్ ఉండి బిగ్ బాస్ ఉన్నంత వరకు చాలా బాగుండే
అవునా బిగ్ బాస్ లో ఎవరండి మీ ఫేవరెట్ కళ్యాణ్ పడాల నా
కాదటి డెమోన్ పవన్
ఓ డెమోన్ పవన్ అండి మీరు
అవునండి
అయితే బాగా చూసారనమాట బిగ్ వాస్
ఆ మీకి మీ ఫేవరెట్ ఎవరండి
తనూజా అండి
బా తనూజ
ఏ అండి మీకిష్టం లేదా ఏమి
ఇష్టం అనేం కాదు కొంచెం ఇష్టం అండి
ఓ ఇష్టమేనా పర్లేద్ లేండి ఏమో విరుద్ధంగా వస్తారేమో అనుకున్నానండి ఆ
డెమాన్ పవన్ కి ప్రిఫరెన్స్ ఇస్తం
హాయ్ అండి అయితే బిగ్ బాస్ షో కూడా చూస్తారా మీరు
చూస్తూ ఉంటాంటి బాగా టైం పాస్ అయితూ ఉండే అది అయిపోతేనే చాలా బోరింగ్ అయిపోయింది
మంచి ఐ ఫ్యాన్ అందుకే మూవీస్ చూడండి మంచిది ఇంకా చాలా మంచి మూవీస్ అన్ని రిలీజ్ అయితన్నాయి కదండి ఇప్పుడు
చూసానండి కొత్తగా నేను ఎవ కా పోతే గుర్తు రాడం లేదు చూసేకేతే చూస్నాను
చూస్తున్నారు అవునండి చూస్తున్నారు అయితే
అదేదో ఒక మూవీ ఉందండి రాంబాయ్ రాజు వెడ్స్ రాంబాయ్ ఆ చూసానండి చాలా బాగుందండి
అవునండి చూడలేదండి
మీర్చేలేదా
ఊ లేదండి నేనూ
చాలా బావుందండి కంటెంట్ అంటే అదొక రియల్ స్టోరీ
ఓ రియల్ స్టోరీనా రియల్ స్టోరీనే మూవీగా తీసారా అయితే వాళ్ళు
స్టోరీ అంట కాకపోతే అది రియల్ స్టోరీ
అవును రియల్ స్టోరీ కూడా మూవీస్ తీస్తున్నారా అండి ఇప్పుడు
ఉ అవునండి
అమరన్ను సేమ్ అమరన్ కూడా అదే టైప్ కదండి
ఉ కాక్పోతే అది ఆర్మీది ఇది లవ్ స్టోరీ
ఆ ఓకే
వాళ్ళ నాన్ననే ఆమెను చంపేస్తాడు
అవునవును అవునవును అవునండి కరె నాకి అది ట్రోల్ అయింది కదా దాం
ఆ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా రీల్స్ వచ్చి
అవునండి అవును అవును కరెక్ట్ అండి పి అదే నా రాజు వెడ్స్ రాంబాయ్ అండీ
అదే అదే ఒక పాట్ ఫేమస్
పాట కూడా ఫేమస్
ఆ అదె అదే రాజ్య మేది లేదు గాని అనేది ఒక్క పాటుంది జూడండి
ఆ అవునవును బాంది లిరిక్స్ కూడా చాలా మంచి పన్నారండి ఎవరో అది రాసిండే వాళ్ళ అయితే చాలా మంచిది
ఆ సాంగు వల్లే మూవీ చూడాలని ఇంట్రెస్ట్ ఎక్కువొచ్చిందండి
అవునా ఆ సాంగ్ వల్లనే మూవీ చూస్తున్నారనమాట మీరు
అవును ఫస్ట్ ఎక్కువగా ఫేమస్ అయిపోయింటే సాంగ్ మూవీ ఎట్లుంది చూద్దాం అని ఒకసారి ఏంది చూసినా ఇన్స్టాగ్రామ్ వల్లే చూసినా ఆ మూవీ నేను లేకుంటే అంతకు ముందు నాకు తెలియదు
అవునండి ఇన్స్టాగ్రామ్ లో ఓకే ఇన్స్టాగ్రామ్ చూసి ఆ మూవీ చూసాననమాట
ఆ అవునండి సె కంటెంట్ బాగుంది కాకపోతే తక్కవ్ పల్లె టూరుస్ స్టోరి
ఓ పల్లెటూర్ది ఓకే నైస్ కదండి పల్లెటూరిది మంచి ఉంటాయి
ఏందండి
పల్లెటూర్వి మంచిగుంటాయ్ కదండి స్టోర్
ఆ పల్లెటూరు స్టోరీ పాత స్టోరీ ఇప్పుడు మూవీగా వచ్చింది అది ఊ
ఇక ఏవి చూడేదండడి ఇదు
మీరేమ్ మూవీ జూసారండి
నేను ఓ చెప్పాను కదండి టైం పాస్ చేయాలంటే నేను అ చాలా ఓల్డ్ మూవీస్ చూస్తా ఉంటాను
ఉ
మన్న ఏదో నాగ చైతన్య అండ్ లావన్య త్రిపాటి దండి కొత్త ఏదో కొత్త మూవీ కాదు కాని పాత మూవీ నే ఎప్పుడు చూడలేదండి నేను ఆ మూవీ కానీ మన యూ యూట్యూబ్ లో దొరికితే చూసాండి మంచి ఉంది అండి ఆ మూవీ గాని
యూట్యూబ్ లన్ని పాతవే ఉంటాయి
యుద్ధానికి శరణం అని మూవీ అండి బా చాలా బావుందండీ మూవీ చూడండి మూవీ నిజంగానే మీకు కూడా నచ్చుతుందండి నాకు తెలుసు ఎందుకంటే అది ఒక ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి సో హు నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటానండి
చూస్తానండి ఉమ్. నేను ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి ట్రై చేస్తా చూడ్డానికి యుద్ధానికి ఒక శరణం ఓకే అండి అంటే ఓల్డ్ స్టోరీనా లేదంటే ప్రజెంట్ స్టోరీనా అండి
ఓల్డ్ అయితే ఓల్డ్ కాదు అది ప్రెజెంటెడీసెంట్ డీసెంట్ గా ఉందండి మూవీ అంటే కొంచెం ఫ్యామిలీది అన్నిమంచిగనిపిస్తుంది చూస్తే
తెలుగు మూవీన లేదంటే ఏదైనా డబ్బింగ్ అండి
అది డబ్బింగ్ తె తెలుగు మూవీ డబ్బింగ్ కాదు అనుకుంటాండి నాకే సరిగ తలియదు అది
ఓహో హీరో ఎమన్నఐడియా ఉందా
చైతన్య నాగచైతన్యం లావణ లావణ్య ఆ లావణ్య త్రిపాటిది
అయితే అది కొత్త సినిమా అంటే తెలుగుదే అయింటుంది
ఆ తెలుగుదే అదెతెలుగుదే అనుకుంటా
ఆ యుద్ధానికి ఒక
యుద్ధానికి యుద్ధానికి ఒక శరణం యుద్ధానికి శరణం అని
ఓకే ఓకే యుద్ధనికి శరణం
అవునండి చాలా మంచిగా ఉంది ఫ్యామిలీ డ్రామా మంచిగా అనిపిస్తుందిండి మూవీ చూస్తే అది చూడండి మీరు ట్రై చేయండి ఒకసారి అంటే టైం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి ఆ మూవీ చాలా ఎంటండి అయితే ఏం లేదండి మీరే చెప్పాలి
ఇంకేం లేదండి ఇప్పుడు కొత్తగా ఇంగ ఐపిఎల్ మ్యాచ్ స్టార్ట్ అయితది మ్యాచెస్ చూడాలి అండి ఇంగ
మి ఆ మీరు చూస్తారండి అయితే
సరే అండి ఉందునా అండి
ఆ ఓకే అండి బాయ్ అండి
ఆ బాయ్ అండి